హలో
హలో!
హలో
హలో
ఆ హలో నమస్కారం అండి
నమస్కారం మేడం
ఓకే అండి ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఫుడ్ అండి ఫుడ్ గురించి మాట్లాడు దమ్
ఆ ఓకే మేడం
హలో వినిపిస్తుందా
ఆ నాకు వినిపిస్తుంది మేడం
ఓకే అండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం
మేడం మాకు రాగి జావా
ఫుడ్ అంటున్నండి నేను
ఆ
ఫుడ్డు ఫుడ్ అంటున్నానండి ఆహారం
ఆహారమా మాకు పప్పు అన్నం సాంబార్
పప్పు అన్నం సాంబార్ అంటే ఇష్టమా అండి
అవును మేడం
ఓకే అండి నాకొచ్చేసరికి ఫుడ్డులో ఏంటి అంటే నాన్ వెజ్ పరంగా చికెన్ అంటే ఆ కోడిగుడ్డు అంటే ఇష్టమండి వెజ్ పరంగా వచ్ వచ్చేసరికి ఎక్కువ మా ఇంట్లో వచ్చేసరికి వెజిటేబుల్సే యూజ్ చేస్తారు కూరగాయలు
హ
అంటే మా ఇంటి.. ఇంటి దగ్గరే పండిస్తారండి
హ
అలా అంటే న్యాచురల్ గా ఉంటది కాబట్టి సో మా మమ్మీ చేతి వంట కూడా బాగుంటదండి అలా ప్రతి
మేము కూడా నేచురల్ పండించినవి తింటాం ఏందంటే మునిక్కయ సోరిక్కయ సోరకాయ ప్లస్ బెండకాయ
ఆ
అలాంటివి ఎక్కువ తింటామండి అవి మునకాయతోని సాంబార్ ఎక్కువ చేసుకు కొంతమంది
ఓకే అండి ఇంకొకటి ఏంటి అంటే మన ఇప్పుడు ఇప్పుడు యాప్ లో వచ్చేసి టెన్ మినిట్స్ మాట్లాడాలండి టాపిక్ గురించి ఆ ఇంకా చెప్పండి, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏదైనా ఆహారం
నేను ఒకసారి అదిలాబాద్ కు వెళ్ళాను మేడం ఒకసారి ఆదిలాబాద్ లో ఇక్కడ బిర్యానీ తిన్న ఆ బాగుండే అక్కడ
చెప్పండి
ఆ అక్కడ బాగుండే ప్లస్ ఏంటంటే అక్కడ స్పె అక్కడ స్పెషల్ ఏంటంటే ఆవకాయ పచ్చడి, నార్మల్గా బిర్యానీ ప్లస్ వేరే నా ఇప్పుడు వెజ్లో చూసుకుంటే ఆవకాయ పచ్చడి, నార్మల్ నాన్ వెజ్లో చూసుకుంటే బిర్యానీ.
ఓకే
మీరు ఎక్కడ ఐనా వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ఎక్క చెప్పండి మేడం
అంటే నేను ఆ ఎక్కువ చెప్పాలి అంటే బయట తినను అండి బయట వెళ్ళిన ఇప్పుడు ఓన్లీ నేను తినేది ఏంటి అంటే చికెన్ బిర్యా బిర్యానీ నార్మల్గా అయితే, నేను మా అంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, అక్కడ ఫుడ్ హ్యాబిట్ అంటే నాకు బాగా ఇష్టం అండి ఎందుకో తెలియదు. మా మామయ్య చేస్తాడు ఆ ఎలా అంటే డిఫరెంట్ టైప్ లో చేస్తాడు, ఫస్ట్ ఫ్రై చేసేసి దాన్ని సలాడ్ లా చేస్తారు
ఆ
ఆ అది చాలా టేస్టీగా ఉంటుందండి, అంటే ఎప్పటికీ మర్చిపోని ఫుడ్ ఆహారం అంటే అదండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొంచెం డైట్లో ఉన్నానండి నేను
మ్
ఒక నెలా అవుతుంది ఉండి ఈ డైట్ వల్ల ఏమవుతుంది అంటే, ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అన్ని మొత్తానికి చేంజ్ అయిపోయాయి.
ఒకసారి మీ డైట్ చెప్పండి మేడం
ఆ పొద్దున్న నార్మల్గా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తానండి నార్మల్ గా జంపింగ్ స్కిప్పింగ్ లైక్ పోతే స్ట్రెచ్ చేసు ఆ చేసేసి, ఆ నార్మల్గా ఒక కప్పులో గ్రీన్ టీ తీసుకుంటానండి, గ్రీన్ టీ విత్ లెమన్ హాఫ్ లెమన్ తీసేసుకున్న తర్వాత వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుం మేడం
ఆ అ గ్రీన్ టీ హాఫ్ లెమన్ తీస్ కున్న తర్వాత మళ్ళీ తర్వాత తా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఏం తీసుకోను
ఆ
ఆ ఇంకేంటి అంటే సోమవారం మంగళవారం శనివారం నాన్ వెజ్ తినను కాబట్టి బాయిల్డ్ అయ ఉండదు ఆ రోజు మిగితా డేస్ ఏంటి అంటే బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను. గ్రీన్ టీ తీసుకున్న, వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కి ఒక బాయిల్డ్ ఎగ్ లేకపోతే రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటాను.
ఆ
ఆ నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ, బాయిల్డ్ ఎగ్ తిన్న తర్వాత వాటర్ ఏం కన్జ్యూమ్ చేయను, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత, ఆ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగుతా.
అ
వాటర్ తాగిన తర్వాత మళ్ళా, ఆ ఏంటి జొన్న రొట్టె అంటే మీకు ఐడియా ఉందా అండి.
హు మేం కూడ్ మేము కూడా అంగ అదే ఎక్కువ తింటాం మేడం
ఆ అయితే జోవారు రొట్టె చేసుకుంటా, లేకపోతే రైస్ చేసుకుంటా ఉంటె చేసుకుంటా లేకపోతే, దాని ప్లేస్ లో ఏంటి ఓన్లీ కర్రీనే తింటా. మిల్లీ మేకర్ ఆ లేకపోతే స్ సలాడ్ కానీ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటా, అంతే రైస్ మాత్రం మొత్తానికి అవాయిడ్ చేసేసా, రైస్ ప్లస్ షుగర్, షుగర్ ఐటమ్స్ లేవు, ఫాస్ట్ ఫుడ్ లేదు, రైస్ లేదు.
ఓకే మేడం మీ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చెప్పండి మేడం
ఫుడ్ గురించండి
అదే మీరు వెళ్ళినప్పుడు బెస్ట్ ఫుడ్స్ ఎక్కడెక్కడ టేస్ట్ చేసారన్
అర్ధం కాలేదండి
మీరు వెళ్ళిన ప్లేస్ ప్లేసెస్ ఉంటాయి కదా. ఒక నార్మల్గా అక్కడక్కడ వె వెళ్త వెళ్తుూ ఉంటారు కదా.
ఆ
అక్కడ బెస్ట్ ఫుడ్ ఎక్కడ తిన్నారు ఎక్
ఓకే టూరిస్ట్ ప్లేస్ లో ఫుడ్ అంటున్నారా మీరు ఓకే ఆ ఆ నను వచ్చేసి నార్మల్గా అంటే యాక్చువల్గా నేను ఎక్కువ ఎప్పుడు తినను అని చెప్పాను కదాండి ఆ ఇట్లా మాకు మంచి వాళ్ళ దగ్గరండి
హ
మంచరాలో ఏంటి అంటే సేమ్ మండి ఐడియా ఉంది కదా మీకు
హ
ఆ మండి తిన్నానండి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ దాన్ని హ్యాబిట్ చేయలేదు అలవాట్లేదు కానీ ఫస్ట్ టైం తిన్నానండి బాగుంది కానీ స్పైసి స్పైసీగా లేదు
ఉ
నేను బెస్ట్ అని చెప్పాను అంటే ఎందుకు అందరు బెస్ట్ అంటారో తెలిదు గాని నాకైతే బెస్ట్ ఏం అనిపించలేదు నాకు బెస్ట్ అంటే బిర్యానీ హే అండి నేను బిర్యానీ తప్ప ఏది తినను బయట, ఆ మన ఫాస్ట్ ఫుడ్ లో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి ఉంటాయి కదండి
ఉ
అవి కూడా నార్మల్గానే ఇంటి దగ్గరనే ఇంకా బెస్ట్ అనిపిస్తుందండి
ఆహా
ఇప్పుడైతే డైట్ లో ఉన్నాను కాబట్టి ఫుడ్ కూడా బయట ఇక్కడ ఏం తీసుకోవడం లేదు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆహారం ఎక్కువ ఎక్కువ ఏది తినడానికి ఇష్టపడుతు ఇస్తారు నాన్ వెజ్ లో చెప్పండి
నాన్ వెజ్ నార్మల్ గా మేసిల్ బిర్యానీ మేఫీల్లు లేకుంటే పెద్ద పెద్ద మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి కదా రెస్టారెంట్స్ అట్లో బిర్యానీ బాగుంటది అంటే మళ్ళ ఒకవేళ టూర్ క వెళ్తే గిటంగా ఏమైనా చపాతి క్యారీ చేస్త కొని ఏదైనా తక్కు లేకుండా అవి ఇవి క్యారీ చేసుకొని వెళ్తాం
ఇంకొకటి నేను ఆ ఈ డైట్ వల్ల తెలుసుకుంది ఏంటి తెలుసా అంటే మీకు ఫుడ్ ఆహారం రుచులను తెలుసుకుంటూ అనుభూతి చెందుతూ తినడం అనేది చాలా నేర్చు న్నానండి మనం తినేటప్పు అప్పుడు మన ఫేవరెట్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా కూడా దాన్ని మనం తినేటప్పుడు దాని టేస్ట్ దాని స్మెల్ అనుభవిస్తూ ఎప్పుడైతే తింటామో అప్పుడు కడుపు తప్పు నిండా తిన్నట్టు ఉంటది దాని రుచి కూడా తెలుస్తు దాని వల్ల యూస్ కూడా ఉంటదండి సంతృప్తిగా ఉంటు ఉంటది అని నేను మాత్రం ఇది నా డైట్ ద్వారా నేను నేర్చుకున్నాను మీరు ఎప్పుడైనా ఇట్లా ఫుడ్ విషయంలో చేసారాండి
మీరు ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అడిగారు కదా మెయిన్ ఇంపర్టెంట్ కొ ఏం ఇష్టపడట ఆ లేకుంటే చికెన్ ప్లేస్ జాగి రావాలి నన్ వెజ్ లో వెజ్ గాంగా హలో
ఆ చెప్పండి
ఆ జొన్నట్టి ప్లస్ చికెన్ ఎక్కువ ఇష్టం అంటే చాలా అంటే చాలా ఇష్టం ప్రతి ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ థర్స్డే ఖచ్చితంగా తీసుకుంటాం మేడం.
ఓకే ఎవరు చేస్తారండి జొన్న రొట్టె
ఇగ అక్క లే అక్క లేకుంటే చెల్లె, లేకుంటే మమ్మీ, ఎవరో ఒకరు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు.
ఓకే ఓకే సరే అండి మరి ధన్యవా దాలు
థ్యాంక్ యూ మేడం.